హలో ఏంతానార
యా పైనండ పైను
పడుకోల ఇంగా
పడుకోలే పడుకోవాలి
అదే పొద్దుగేల మీకు ఊరియాబాతాల ఎన్ని దొరికినాయ్
పొద్దున్న పిండ లైన్ కట్న గని దొరకలే
దుర్గా
అంటే నా వరకు వచ్చేసరికి అయిపోయి దరిద్రం నా సుతింగి
మ్ అదే నేను వచ్చేసరికి అంద ఆ ఉష్ చెెడర్ మూసినాయనే మరి ఒకరికైన్నా దొరికిన నీకే దొరికినా ఒక బత్త కావాలంట రేపు
ఇల్ నావగు దొరికదరా నేనైయితే రేపు పొలం గి మందు కొడదామని చూతన ఊరిగా
అదే నేను అదే పోదు అనుకున్నా కాని ఇగ బత్తా లు లేవు ఆడ పోలి ఏంటి దానికి గుత్తంది అద ఒకసారి గొడవ అంటడి
అదే న మత్త పొలం మొత్తం ఎండి పోతంది దగ్గరగాయదా మొత్తం
మ్ దొరికుతాయ్ మరి ఇప్పుడు ఇ ఆన్లైన్ వచ్చిందటగా
అదే ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి కదా
అదే మరి ఆన్లైన్ ఎట్లాయాల నాకు అర్ధం కావట్లే అది
అదే నాకుత అర్థం కాలేదు మ నారాయణ తెలిసుగా నారాజా నా ఏ వచ్చ అరే పొద్దున పోదాం
మరి ఇంకే అన్నగడ పోతేంత ఎంత టైం పడితే బుక్ చేసినాక తీసుకోడానికి
అంటే ఎంమట్లు అయిపోతాయి కాని బత్త కిందా రెండు వందల ఎనభై ఎంతనో
అందే ఎంతో కొంత ఒక పది రూపాయ ముప్పై రూపాయలు ఎక్కువ పడ్డా కా పొలానికి మందు కోట్టాల
అదే మొత్తం పొలం మొత్తం గాలిజయితండే
అదే క కరా విధంగా గుతం గుర లో
ఆ పూర్గు మొత్తం తింటానే
మొత్తం పైన్ పొలం
ఆ
ఆ మొత్తం మత్తం పొలం అంతా అడం గిడం పడ్డది
ఆ నిన్నలా మొన్న నంకా కూడా బాగా గాల్లెపుతానాయ్
ఆ అదొకటి మళ్ళా
ఏం లే ఈ మందు కొట్టినావంటే అయిపోతది ఒక పని
ఎండాకాలం వచ్చింద అనుకుంటే ఈ నీళ్ళు పతులు ఓ పక్క ఈ కాంకి ఇరుసుడు అయితాంది
ఏదొకటైతాంది
ఎవకా
మ్ ఏదో ఒకటి అయితనే ఉంది కరెక్ట్ టైం కి మందు నీళ్ళ రావు ఈ మందు బత్తాలు రావు
మ్ ఎం చెయ్యాలో అర్థం కాట్లేదు ఇగ ఈ జీవన్ గాన్ని నిజంగా పోదా అంటే మళ్ళా అట్ట మనసోప్త లేదు
ఆ ఇక ఊర్లో మనం తెల్సింక చేసి ఏం పో అంటే ఏం పోతాం
అది ఇలా పొద్దున సుక్కలోపించిన ఊరియా పాతాల నైన్ని రావడంసరికి
నింగుతావ్ నిల్వ నిల్వ నవత ఎస్టొచ్చింది తీరా నాగర్కి వసరి అయిపోయిన బత్తాలు
ఓ అటున్నాయి కాత చుతేనే అటుంది పొలం చుస్తనే అటు ఉన్నది
ఇం ఎం చెయ్యాలో అర్థం కాట్లే నీ అమ్మ
ఓ దగ్గు దగ్గు కూడా ఒతంది పోలం తిరిగి తిరిగి అ ఇయల పొద్దుగాల అది కొట్టిన గడ్డి మందు కొట్టిన
ఆహా అదే ఎంత వడ్డది గ ఎంత వడ్డది గడ్డి మందికి
ఒక మా డబ్బలుంటే చిన్న డబ్బ అంత
హ
అయి రెండు ఆ ఏముంది గింతంతనే ఇరు గుంటలకి కొట్టిన ఒక డబ్బా ఆ ఒక ఇరవై నిమిషాలు ఏమో వటింది అంతే
అంతే ఉన్నదార
పాంపూ మాదే
ఉంద
ఉన్ ఉంనాదన్న మా మావోళ్ళకి లే
హ మరి చార్జింగ్ పెట్టు మరి పొద్దునా పోత మరి
చెప్తే అయిపో పెట్టీ పొమ్మని ఓ పనంటున్నాడు పోయి పెడుతలే
ఊ ఇగ పొద్దున నేను కూడ పెడితిగా
అదే మరి కోట పోయినావు ఇంతానికి వచ్చిందా మరి పోలం
వచ్చింది గదేగా ఈంతంక వచ్చింది ఊరియా దొరుకుతలేదు ఏం దొరుకుతలేదు
మన ఇరుగాడు ఒక ఆరోస్టర్ కొన్నాడుగా
అదే కొన్నాడు ఇక వానికే చెప్పాలి ఇక బండి కొన్నాడు పొలం కో పొలంకోతే గిత్త వానికే చెప్పాలి
అదే అదే వాడు అయితేనే పక్క కా ఇప్పుడు గంటకు రెండు వేలు అన్నా కాడ ఇప్పుడు మానకు గంటకు ఒక వెయ్యి రూపాయలు పదిహెన్ వందలు తీసుకోలు
తీసుకుంటాడు మాదావయా
అదే మరి వానీకి చెప్తేనే పక్క గిరాకి వచ్చినట్టుంటది వానికి
మళ వాన్ దగ్గరే టాక్టర్ ఉన్నది మల్ల వాణి డబ్బాల్ నే వేసుకపోతే
ఆ ఇంకే మనం వంటబ్బా వంట ట్రాక్టర్ కూడా ఉంది కదా మళ్ళా
హామ్
సేఫైతే
ఆ రెండు కలిసి వస్తాయిగా మనకి
ఆ
అదొకటి ఇదొకటి రెండు ట్రాక్టర్లను అది బెస్ట్ రెండు కలిసి ఒస్తాయ్ ఇగ
అదేద డాడి ఇడుతండ తాలు ఇడుతండ
ఎంకల్ల
ఏమన్నా దొరుకుతాయా అడగక పోయినావ్ ఇయల
రే పొదురికా రేపు పొద్దురుకావాల అని అంటే సాయంత్రం ఆర్డర్ చేస్తాలరా అంటే కొంతమంది ఆర్ చేస్త ఉంటారు ఇక ఫోన్ చేసి కలుగాలి రేపు కలుగావలంటే డ అంట ఉంటారు
ఆహా అయితే రేపు సాయంత్రం చెప్త మగె పోద్దు రెనా
ఆ దొక్కుతయార అడుగుత నేన ఫోన్ చేస్తా
ఆ అదే ఒకసారి చేతరా అదే అదే చె చెప్త
అద నువ్వు కూడా ఒక మాట చెప్తే నడుతది
హూ ఇంకా
చినివా రాతా మంచిగా ఇ ఎడ గ అ
మొక్కజొన్న ఏసిండ్రా కంకిలో
లేదు ఇరవాలి రేపు పొద్దుగాల ఇరవాలా
ఎన్ని ఎకరాలు వేసినావు అది ఇవాలరా ఇర్వాలా
ఆ అ పుచ్చిన
ఆ
చిన్నగాడు చిన్నగాడు చిన్నగాడు టెన్త్ పరీక్షలు ఎట్లా రాత్రండంట
మంచిగా రాండంట వాడికి ఏమైంది
ఆ అ అంతే మరి ఎప్పుడు చూసిన రోడ్ పొద్దుగాల కూడా రోడ్లమీదనే గాన వచ్చిండు
అదే చెప్పంది వాళ్ళువన్నొక్కనిసదివా రాత్ర ఎగ్జామ్లో పక్కననే చూసుకోత
అ పొద్దుగాల విక్రోం నలా కంగితాంట విష్నాడ
ఆహా ఎల్ వీండా ఆడ వచ్చిండా
అవు వాడు వచ్చుం అలా విక్రానా కంకిరిసిడు వాడు తమ్ముళల బాల ఒక త
ఆ ఎవరెవరు పోయిండ్రు ఈతకు
చిన్న ఆళ్ విక్రమన్న సాా ఆలు వ మంది వచ్చ ఇరువై మంది వచ్చలు
ఆ మందమందంతా పోయిరా ఇగ
ఆ అలా దుంకసరిగా హో మసులుతుర అలా
ఆ
ఇంత ఇంత దిమశలా అంత గీతా అంత ఉంట బాయలుడుకు
ఆ
ఇ ఇవే మంది అండి ఏమీత కొడతారు అల్లా
అటుడి వాళ్ళ అటుడి మెస్లు చంగా సరిపోతుంది మొత్తం నీళ్ు మొం మురుగులు మురుగులుైన వాళ్
ఆ మొత్త నీళ్ళ మురుగులు మురుగులు నల్ళ ఆయటడ్లే మధ్యాహ్నం పోోది నే వన్ మవనా ఇంత బోదని బయి విషలుడుకు నీలా అంద మురుకులు మురుకులే
వాళ్ళు ఎట్లుండే మరి ప అంది బరి నట్టు బర వాళ్ాలలా
ఆ మొత్తం ఆగం చేసిండ్రు పోరగాళ్లు తమిళ ముస్రోడు వచ్చినండి కుడలు ఉళ్ పెడుతుట
ఉరికి తడి ఏ మట్లేగా వాళ బయటకి ఇక్కంగా ఉరుకితడిగా
ఈవ మధ్యతుల బాషీల క అగిట్లా
ఏం అడిగితే కౌలుకితడు కావచ్చు ముసలోడు ఏం చేస్తాడు ఇక ముసలాయనయిండు
అదే మనకు కూడా అదే అనిపిస్తాంది ఊరిక ఓడితార అంత దూరం వచ్చి ఓడిత అనిపిస్తా ఉంది ముసలోనికి
ఆ ముసలోడు వయసయితాందిగా
ఆ అది కరెక్టే ఏ చేస్తాలు పోరగాళ్లు ఎంజాయ్ చేస్తాల అనుకుంటాను
హ
అని చేయాలి కాని మరి భోధం ే అన్నాల చేలిడుకుంటలా అవు లే
ఉన్న పందల నా ఉన్నారు ఏార
కోడది ఇరక పోటిు ఆ కూడి సచ్చింది ఆ కూడిని తీసుకొచ్చి ఆ కూడి అదే అలా బర్డుకి కొన్నిి కొదా కోడిదచ్చి నా కొన్ని ఇి కొన్నిు చికెన్ చేసిండు
ఆ
ఎన్నమన్నాయ మందు పెట్టి ఇంత బుక్కడు పో అటు చూసేసరికిళ్ళమో ఉండుతలో ఆ మనిషి మంది మొత్తం అపితాలు చాల మని
ఎళ వెల్ మరి
నేను ఒక్కనేద న నడిపే చరికిడ చిన్నగాడు పండుగాడు సాయిగాడు వరి కీ బూడం గూడ ఉన్నారుడు
హ,
వాడక కోని కొడా కోడి తతా కోని తెచ్చులు మళ్ళీ మనిషిని బైస వేసుకని మళ్ళా కోని పట్టుకోవచ్చు ఇంకా రెండుగోలు కలిపు కొన్ని చకింబడి సార్ రడిీ దిబ్త
ఆ
ఏ కొన్నిీక వేసుకుని నేను అదే టైం ఏ నాకు కూడా ఎంత దొరికింది త తిన్న తిన్నా తన్నార చంగగా మళ్ళా కుది అడగుసని మూడు విట్ వచ్చన
మరిపు మందు భాతలోకి పోతా మరి మళ్ళా
రేపు ఉద్్యగాలు పోాలి రే ఉద్్యగాలు పో ఒకసారి షె రూపెన్ చేసింటే పొద్గాల పొద్గా ఆ పోడ
అవుతో ఫోన్ చే మరిద్దంగా స్కో
పోద పోద నకులో పోత బాండసేడి ఏరియా పుజ అాల మ మర
ఏంటది
బ బడిసరి మూడు
అత్త మ అత్త మత్
మామి రణతే
వేసుకొచ్చి మనం అందుకడితే పోం కొంచెం అడట్ అయినా ఏంటిది మళ్ళీ
పది పది నేరాల బ మళ దూరకు తీర్కు
దుర్గపోతిత గచ్చ రన మ
అనుకుంటే అనుకుంటే మత్త అలక పోల అంద మత్త ప ఇదాంే
సజ ఇపోతా పంట మొత్తం
అదే అయ్యో అందుే కర వెనాకే మన అనుకుంటే అన్న ఏను రాద
అ
ఏ పొద్దుగాల ఫోన్ చేస్తావ్ గద పాయిరపో
ఆ
ఆ సరే అరి పాన్కు మరియ
సరేరా
రురుక్కరుకు రేపు పొద్దున వాడు చెప్పి బస్ బస్ స్టాండ్ కు పొయ్యి తీసుకురామ్మ రాని
మను బబ్బులే అన్నా
ఆ బబులు వెళతాను మరి నీకు ఫోన్ చేస్తా వు లే ఎ లే ఉదాలని తీసుకురా
సర సరే ఆ సరే